హలో
హలో నమస్కారం అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేము అద్భుతంగా ఉన్నామండి మీరు కూడా బాగున్నారా
ఆ బాగానే ఉన్నామండి
ఇంకేం విశేషాలు అండి ఈ రోజు ఎప్పుడు లేసారు ఉన్నారా ఈ రోజు ఒక్కపోద్దు
అవును ఉన్నా అండి
నిన్న గూడా ఉన్నారా అండి
ఆ ఉండేనండి నిన్న గూడా
ఆ ఎప్పుడండి పండుగ శుక్రవారమ ఇగా
ఆ శుక్రవారం అంటాలు శనివారం అంటాలండి మీది ఈ రోజు కాదండి ఉగాది
రేపు రేపు
ఉగాది శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్
థ్యాంక్ యూ ట్యాకూ యూ అండి విషూ ద సేమ్ అయితే రేపు మంచిగా లేదాట ఏడు గంటల తర్వాత చేసుకోవచ్చాట ఏడు గంటల కన్నా ముందు చేయరాదట
అ రేపా
ఆ ఏడు గంటల తర్వాత చేసుకోవచ్చు లేదు లేదండి నైన్టీను
నైన్టినా ఓకే మీరు చెప్పండి మీరెప్పుడు లేసారు పొద్దుగాల
మేము చూడండి మేము మార్నింగ్ లేచామండి మార్నింగ్ లేచ మార్నింగ్ లేచాము ఈ రోజు ఇగ చెప్పాను కదా టెంపుల్ కీ వెళ్
అవును అవును
టెంపుల్ వెళ్ళడం అనేది జరిగింది రావడం అనేది జరిగింది ఈరోజు మీ మీ పిల్లలు స్కూల్ కు వెళ్ళారా అండి
ఆ వెళ్ళారండి మీ పాప ఎల్లిందా
వెళ్ళలేదండి ఈరోజు వాతావరణం చల్లగా ఉన్నది కదా పొద్దుగాళ లేషినంబడే వర్షం వస్తా ఉండే ఇగ ఇపుడు వర్షానికి పోనని జెప్పింది
ఆహ
పోకుంటే మాయే ఉండిగా ఇయ్యాల ఒక రోజు అని చెప్పిన సోమవారం నుంచేలే ఎగ్జామ్స్ కదండి అయితే ఇది ప్రీ ఫైనల ఫైనల ఎటు అర్థం కాకుండా వు
ఎస్ఏ ఎస్ఏ టూ అండి లేదు ఎస్ఏ టూ తర్వాత ఫైనల్ అండి
ఎస్ఏ టు తర్వాత ఫైనల్ కానీ మన సార్ ఇప్పుడే ఫీజు కట్టమ అంటున్నాడు కదా అండి
అవునండి
ఇప్పుడు ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఈ ఈ రాయనియడు ఇప్పుడు రాయనియాడు ఇన్ ఇన్ని రోజులు ఇన్ని రోజులు మనం ఏదో ఒకటి రీజన్స్ చెప్తుండే అండి కానీ ఇప్పుడు ఆ సార్ ఇన్నె టట్టు లేడు దండి ఈ సారి ఇగా ఈ సార్ బాగా స్ట్రీట్ అంటాడు పైసలు కట్టకపోతే సోమవారం ఎగ్జామ్ రాపియనే రాపియా అంటాన్నాడు
అవును అదే అన్నాడు
ఇంతకు ముందు మంచిగా ఉండే లేద ఇంకా ఇరవై వందలు ఉన్నాయి
ఆహ
మీరు ఎళ్తున్నార అండి
మాయి ఒకటే కట్టాను ఇద్దరియి
ఆ
ఇంక చూడాలి ఎంత ఉందొ
ఉంటా పది వేలు ఇద్దారీ కలిపి
ఆ ఉంటాయండి
కానీ సార్ వినట్లేదండి సారు చాన ఇబ్బంది అనేది అమూనడది కాని ఇంకా సార్ ఈనాడు ఈ సారిగా ఇన్ని రోజుల అంటే ఎలోగలాగా సమయం గడిచినది గాని
ఆ ఇప్పుడు ఏమంటాడో ఏమో ఇగ
ఆ నేను ఎలాగా లేడు సార్ ఈసారి కొంచెం సార్ కొంచెం గట్టి ఉన్నాడు
హామ్
ఎలానో ఏంటిదో మరి సార్ ఆప్ప్పించడం ఎలానో ఏంటిదో ఏమంట
మీకేం ఒప్పించడం ఉంది లేడి ఇరవై యిదు వందలే కదా అది ఎట్లా కట్టేస్తారు మీరు టు మా
కట్టాలి కానీ టైం కు డబ్బులు అందాలి కదండడి ఇరవై ఐదు వందల ద టైం కు డబ్బులు అందాల కదండి
హామ్ అందుతాయి న అండి ఆ కదే అమ్మా ఏమంటే ఏం చేయాలో ఏమో అర్థం అయిత లేదు
ఉ ఇవి మనం ఒకటి ఒక జాబ్ వచ్చేసి మనం పార్ట్ టైమ్ చేస్తున్నామండి ఆ జాబ్ డబ్బులు ఈరోజు పడ్డాకు కూడా టూ డేస్ లో పడ్డా కూడా బాగుండు సార్ ఏమని చెప్పారంటే సార్ ఒక సెవెన్ టు సెవ సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడతాయ అని చెప్పారు
అవును
ఓహో మనకు ఐనా అ ఫిఫ్టీన్ డేస్ కాలేదు కదా ఇంకా
కాలేదు అండి ఇంకా కొంతమంది చేయలే కదా అందరి టాస్కులు చూసి చేస్తారు కదాండి
హామ్ అదే అంటే అందరి పడతాయి మనవి కూడా అందులో పడితే బాగుండు
అంటే నేన అనేది ఏంటంటే ఈ టాస్క్ అనేది మొత్తం కంప్లీట్ అయింది డబ్బులు వస్తాయి అందరికీ
ఆహా
ఉ ఎవరికి ఎంత ఇచ్చింలో వాళ్ళంతా కంప్లీట్ చేయాలన్నట్టు
ఆ ఆ సరే అండి ఇంకెలా నడుస్తందండి మీది అంతా ఓకేనా
ఆ ఓకేనండి అయిందండి నిన్ననే ఆహా నిన్ననే అయింది షాప్ పిం పిల్లల అది నాది
స మీరు చేశారాండి షాపింగ్
డ్రెస్ ఈ రోజు మళ్ళీ వెళ్ళడం ఉన్నది ఇక కంగణల్ది ఉన్నది ఈ రోజు
ఈరోజు కంగనాలు షాపింగ్ ఉన్నదా
ఉమ్
వెళ్తారని చెప్పండి ఈ రోజుగా అవి వియా తీసుకోవడం ఉన్నది ఆహా ఇంకా ఏమి విశేషాలండి మరి ఏ టిఫిన్ మార్నింగ్ చేసా మండి ఇంట్లో ఇడ్లీ చేశారు ఇంట్లో ఇడ్లీ చేసారు మార్నింగ్ తినేసాను ఇప్పుడు ఏం లేదు మరి డిన్నర్ లంచ్ ఏం చేస్తారో చూడాలి మరి ఆయిల్ రేట్స్ అనే పెరిగా అంత నిజమేనా
ఆ నేను ఈ నెల తీసుకురాలేదు ఇంకా మో పోయిన నేల సరుకుంద్ ఆ పోయిన నేలా అంటే రంజాన్ స్టార్ట్ అయినాక ఒక ఒకటి రెండో తారీకు తీసుకొచ్చుకున్నాం. అప్పుడు వన్ సెవెన్ వన్ సిక్స్టీన్ ఏమోని ఉండేనండి.
ఆహా ఇప్పుడు వన్ ఎయిటీ ఇప్పుడు వన్ ఎయిటీ అయింది ఇప్పుడు అండి ఇప్పుడు యాక్చువల్లీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ అయింది. ఇప్పుడు ఇంకా రేట్ ఇంకా పెరిగినది అంటున్నారు. మరి చూడాలి ఇంకా కూడా పెరిగినది అని అంటున్నారు.
ఆధారు వన్ ఫార్టీ ఫైవ్ ఉండేనండి అప్పుడు
అబ్బా ఆధారు కొత్తగా నూనె ప్యాకెట్లు వచ్చాయండి. ఏమో సంథింగ్ గుడ్ లైఫ్ హలో ఏమేమో వచ్చాయి. కానీ మనం అవన్నీ మనం ము తినగలుగుతామా అండి మనకు కావాల్సిన ఒకటి ఒకటి ఫ్రీడమ్ ఫ్రీడమ్
వాడుతము అవును
ఇప్పుడు వేరేది అలవాటు పడ్డ పానము మనం తినాలంటే తినగలుగుతామా అండి. తినలేము తిన తినలేం కదా అండి. తినలేం మనము మనం తినలే లేము ఉమ్ ఎలానో ఎలానో చూడాలి
గ్యాస్ ఒక వెయ్యి కదండి. ఒక వెయ్యి పది రూపాయలు
గ్యాస్ ఒక్క వెయ్యి పది రూపాయాల అబ్బా గ్యాస్ భాగనే పెరిగింది కదండి
ఆ పెరిగినాయి ముప్పై రూపాయలు పెరిగినాయి ఎన్ని తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉండేయి కదా
ఆ
ఇప్పుడు ఒక వెయ్యి పది రూపాయలు అయింది దట
ఆహా అవునా ఇది కొత్త టాస్క్ వస్తా అని చెప్పాడు కాండి సారు ఏమో నిన్న మెసేజ్ పెట్టాడు అదిమో సంథింగ్
నిన్న కొత్త టాస్క్ గురించ అండి ఏమో కొత్త టాస్క్లా కొత్త టాస్కుల గురించి ఏది తెలీదు మరి నాకు ఇంకా
ఉమ్ ఉ
ఉమ్
ఆహా ఏం చేద్దాం అనుకుంటున్నారండి మరి ఈవినింగ్
ఈవినింగ్ ఏం డిసైడ్ కాలేదు. చేస్తే అది ఏమంటారు చానా
శనిగలు శనగలు బొబ్బర్లు బాగుంటాయ అండి. శనగల్ శనగల బొబ్బ బబ్బర్లు శనగలు బబ్బర్లు ఈ టైమ్ లా బాగుంటాయి అంటే వె కు ఈ వెదర్ చెన్నగలి ఇంక బబ్బర్లో మస్తు ఉంటది వెదర్ కూల్ వెదర్ ఉంది గా టేస్ట్ అనిపిస్ గుడాలు కూడా మంచిగా అనిపిస్తాయి. గుడాలు గవే ఉంటాయి కదండి బబ్బరి గుడాలు
అవునవునవును
ఉమ్ అవి కూడా బాగా అనిపిస్తాయి అవి
ఉమ్ అదే చే చేద్దామనుకుంటున్న
ఆ మొత్తా మొత్తా మొత్తానికి అయితే చూస్తూ చూస్తూ రంజాన్ వచ్చేసి గడిచిపోయి అచ్చినది వెళ్తున్నది అచ్చిన్
డమారమ్లా పోతాంది కూడా
పోతాంది కూడా దగ్గరికి వచ్చింది. రంజాను కానీ ఇకా తొందరగా జరుగుతా అనుకోలేదండి. హలో
ఆ ఇట్లనే ఈ నెల మొత్తం ఇట్లనేండి మాకైతే తొందరగా గడిచిపోతది అస్సలు ఏమంటే మనం ఫాస్టింగ్లు ఉన్నామా ఉండలేదమా అన్నట్టు ఉంటయి
ఉమ్ అదే ఇప్పుడు చూడండి ఇప్పుడు చూస్తూ చూస్తూనే సమయం ఎలా సమయం ఎలా గడిచింది ఏంటిది
ఉ అవునండి అవును సమయం అనేది పో పోయేది రాదు కదా
అదే చూస్తూ చూస్తూనే సమయం అనేది గడిచింది
ఆ గడ్ గడ్సిన సమయం అలా దొరకదు అన్
దొరకది ఇప్పుడు రంజాన్ అయి ఏంది ఆ ఇక నెక్స్ట్ ఏముండదండి మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ మోహర్రమ
ఆ బక్రీద్ కదండి ఒక నెల తర్వాత
బక్రీదా ఇ బక్ బక్రీద్ అన్నాడు బక్రీ తర్వాత మల్లేమో
మొహరమా మోహరం
బక్రీద్ తర్వాత మొహరం ఉంటది గద అండి
ఉ బక్రీద్ తర్వాతనే మొహరం అండి బక్రీద్ కి మొహరం కి ఫిఫ్టీన్ డేస్
బకరీదుకు మొహర్ర కు ఫిఫ్టీన్ డేస్ గ్యాపా
ఆ అంతే మా ఫెస్టివల్స్ వస్తే ఒకటే సారి వస్తాయి ఇగ లేకపోతే ఒక రెండు మూడు నెలలు ఊరికనే ఉంటాం ఇగ
అంతేనా అండి ఆ అవునారే ఇంకా ఏం సంగతులు అండి
ఈ హాఫ్ టైమ్ చేయడం వల్ల పాపం పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు కదా
బా బాగా ఇబ్బంది పడుతున్నారండి అంటే
వీళ్ళు పడుకోవడమే లేట్ పడుకుంటారు మా ఒలుగు
అవును
లేవండి అంటే నిన్న లేవలే నిన్న పంపలే నేను ఆ ఈరోజు లేపి పంపినా ఇగ నిన్న కూడా పంపలేదని ఉమ్ ఈ ఒక్క టైం చేయద్దండీ చేసినా కాని నీ తొమ్మిది ఇంటి నుంచి ఉంచాలి
తొమ్మిదింటి నుంచి ఇగో అయితే ఎనిమిది ఒకప్పుడు వాళ్ళు పోతారు పోయ్యాని సేపు పొద్దున ఒక గంట గడిచిపోతది మళ్ళీ రచ్చులు కూడా మళ్ళీ అప్పుడే
అప్పుడే ఊ లేదు తొమ్మిది ఇటి నుంచి పెట్టి రెండు గంటల వరకు ఉంచుకో ఏమైతాంది
అంది
ఆ
స సరే అండి మీతో మాట్లాడి చానా సంతోషం అనిపించినది ధన్యవాదాలండి
ఓకే ఓకేనండి చాలా చాలా ధన్యవాదాలండి
ఓకే అండి